ఉన్నార
ఆ బాగున్నాం మీరు
నేను కూడా బాగున్నా ఎందుకు కాళ చెయాలి వల్ల నాకు కూడా మర్చిపోయిన రా
నేను ఎట్లా చేయాలి నువ్వే చెప్పినావు కదా నేను పోతున్నా నా వల్ల అవుతలేదని నా వల్ల కూడా అయితలేదు ఎనర్జీ
నేను మళ్ళా ఇద ఇది అయిపోయినాక నేను బావతో బా ఫోన్ తోని చేస్తానుకోసరే నువ్వు చేయాలి బా ఫోన్కి ఓకేనా నా దగ్గరే ఉన్నది లాక్ తీసిపోయి తీ పోయిండు కనీ వాట్సాప్ బ్లాగ్ తీయాల ఆ
మీది అయిపోతది కదా ఇప్పుడు ఇది అయిపోతే
ఆ ఇంకా రెండు ఉన్నాయి
ఇంక రెండున్నాయ
నేనే ఇంకా ఉన్నా అన్నీ ఉన్నాయి
అది ఇంకా ఫోర్టీన్ ఉన్నాయి ఫోర్టీన్
న రెండుూ ఇయితే వేస్ట్యనే కదా మది
అది ఏం కాదు నాది కూడా రెండు వేస్ట్ అయినా నేను అప్పుడు కాల్ చేయ్యలే కానీ ఏం కాదు అక్కడ దాన్ ట్లో ఉంది ఇన్స్ట్రక్షన్ లో ఒకవేళ వాళ్ళు కాల్ రిజెక్ట్ చేస్తే కూడా అది టాస్క్ అయిపోయినట్టే అట లేదా స్టార్టింగ్ లో నేను చదివిన అది ఇప్పుడు కాల్ం చేసిన కానీ వాళ్ళు లేపలే ఏం కాదు అ అది రిజెక్ట్ కాల్ అన్నట్టు అట అయితే కూడా ఆ టాస్క్ లో అయి పోతే అయిపోయింది అన్నట్టు అట్టడు అది కూడా
ఉమ్
అవును నేను చదివిన అది నువ్వు స్టార్టింగ్ లో నువ్వు చదవలే కావచ్చు
అచా నాకు తొందరపాటు ఎక్కువే కానీ కించలేడి
మే మొత్తం చదివిన ఏముందో ఏంలేదు
ఉమ్
ఉ
బా హాలిడేస్ ఎప్పుడు దొరుకుతాయో
నెక్స్ట్ వీక్ లో ఎప్పుడ హాలిడేస్ అమ్మ
ట్లో ఉన్నాయి ఇక నెక్స్ట్ వీక్ కాంటిన్య హాలిడేస్ ఉన్నాయి మంచిగా అ
సార్ చెప్తున్నాడు ఓ ఏప్రిల్ పదహారేకి స్కూల్ కతామా
కాదు
అంటాండు
అగు నేను చూసి చెప్తా ఇట్లనే లైన్లో ఉండు ఏప్రిల్ పదహారుకైతే లేదు మరి
ట్వంటీ చూసిన ఎగ్జామ్స్ ఉన్నాయి
ఏప్రిల్ టెన్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటే ఏప్రిల ఎవరిది ఆ స్కూల్ అయి అనేది కాదా అసలు ఎవరు అసలు నడిపేది ఆ స్కూల్
ఏమో చెప్తాముకు
ఏప్రిల్ టెన్ కి ఉన్నది ఎగ్జామ్ పదహారుకు ఏమో సోషల్ ఎగ్జామ్ ఉన్నది పేరెంట్స్ మీటింగ్ ఏమో ట్వంటీ థర్డ్ కి ఉన్నది అసలు ఏమైంది అనేక అసలు
ఏమో పదహారు వరకు అయిపోతుది ఏ ఇగలి చేయాలి స్కూల్ క్లోజ్ ఏమేమో చెప్తాను చెస్తాము
కరోనా వచ్చిందంటిడి
అవుదా అని అనుకుంటాడు కావచ్చు ఇీళ్కి ఎక్స్ట్రా సాలరీ ఎందుకు ఫిఫ్టీన్ కి ఫిఫ్టీన్ ఇ ఇచ్చేద్దామని
మరి ఎగజామ్స్న్నాయి కదా అచ్చ టెన్త్ క్లాస్ టీచర్స్ కి ఆంపుతాడు అందకుంటా
ఎందుకు
అ ఎగ్జామ్ డ్యూటీ వాళ్ళకి పెడతారు అనుకుంటా మరి మీది అ మరి నీకు కరెక్ట్
ఆయన కూడా ఎంత మంది ఉన్నారు తెలుసా ఇద్దరే ఉన్నారు టెన్త్ క్లాస్ టీచర్స్ అంటే ఏంటిది వాళ్ళకి సెవెంతత్ ఉంది ఎయిత్ ఉంది నైన్త్ ఉంది
అని బాగానే గాలిగే ఉన్నాడు
ఇలా ఇవాళ ఎగ్జామ్ అయిపోతట ఎల్లుండి రిజల్ట్ ఇచ్చేస్తాడట వచ్చేస్తాం మా బా నాదా లాస్ట్ ఎగ్జామ్ రెండు ఉంటాయి లాస్ట్
మీది లేదు లాస్ట్ ఎగ్జామ్ వు నది లా లాస్ట్ వేర్ చెప్తా ఆగు ఎప్పుడున్నది
ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సోషల్ మా ఆ
సెవెంటీన్ కాదు సోషల్ వన్ టు ఫిఫ్త్ మ్యాథ్స్ ఇది సెవెంటీన్ కి ఉన్నది పేరెంట్స్ మీటింగ్ ట్వంటీ థర్డ్కి ఉన్నది
లాస్ట్ ఉందానా ఎగ్జామ్ అంతేనా తర్వాత ఏమైనా ఎగ్జామ్ స ఉన్నాయా లేదా అంతే నాకు
సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అని అన్నారు
అవుద
ఆ నీదే లాస్ట్ హయర్ సెక్షన్ లో నీది లాస్ట్ కాదు ఏ చిన్న వాళ్ళకి న ఇదలాస్ట్న్ అళకి
అదే మొత్తం మొక్కటి సార్
టైమ్ టేబుల్ పంపిియాాల
ఉంది నా దగ్గర కూడా అది
ఆ రేజాస్ సార్ పంపించండుగాద
గుండు శ్రీనివాస్ ఆ అది గుడు శ్రీనివాస్ న్నాడు కదా ఆయనకి తెలుగు పంతులు అంటే కదా అందరుూ శ్రీనివాస్ సార్ మంచిగా తెలుగు మస్తుంటాడా అండ్ మాకు తెలియదు
అని వివేకానందలా చదిపచ్చిం ఒకసారి అడుగు
ఆ నేను మాట్లాడా ఆసార్ తోటి ఉంటది ఉంటది అది సౌడ్ విక్స్ కి గోళలాగా ఉంటాయి తెలుసం
ఆ నేను ఆయనకి వివేకానంద లో చూసిన అందుకే అడుగుతున్నా
ఏంయగా నా కత పేల బాగా మందికి పరిచయంము
నేను బాబా ఫోన్ కి మాట్లాడి నేనే నేనే మాట్లాడుకున్నాను ఐదు నిమిషాలు మాట్లాడి కట్ చేసినాం బోర్యితే
ఆ ఎందుకు
ఏం చేస్తాంది ఆమె. ఆమె ఏం చేస్తాంది?
సతా ఇస్తాంది ఇంకేం చేస్తది.
నా పాపాయి ఏం చేస్తాంది పాపాయి. ఏం కావాలి అట ఆమెకి.
ఏమో ఏమో చేత్తా.
హ్ మా సారేమన్నరు తెలుసా పదిటికి స్కూల్ వస్తే కూడా తీసుకోవాలి అటా.
ఎందుకు?
అడ్మిషన్స్ పోతయట ఇప్పుడు ఇంటికి పంపిస్తే.
అవును మరి నిద కా అమా కద మా ఇక్కడే బెల్ అయినాంక అస్తరు గంటలు గంటలు అస్తనే ఉంటరు వాళ్లు ఇగా.
అది అండర్ ఆమ్స్ ది నేను రెండు రెండు తెప్పించినా నీకొకటి నాకొకటి. మంచిగా వైట్ కావాలి.
అవునా.
అవును అందరిది మంచిగా ఉంటది. మా
పిగ్మెంటేషన్ వల్ల అట్లా అయితది నాకు అంతా లేదు బ్లాక్.
ఆ ఆ
పిగ్మెంటేషన్ వల్ల అట్లా అవుతది అటా నాకు అంతా బ్లాక్ లేదు.
అయితే నాకు అక్కడ గోకుడు పెడుతుంది అందుకే బ్లాక్ అయిపోయింది. ఆ మళ్ళనిన్న ఎక్కువ హేర్స్ రిమూవ్ చెయా నాకు విజారి చేస్తది.
అహా
మంచిగా వీక్ లో ఒక్కసారి మంచిగా చేస్తా ఉండాలే.
ఓ యవ్వా నాతల్లే.
నాకు టైమ్ దొర తలేదు జల్ది కొంచం ఏ స్కూల్.
ఏం ఉండదు అని.
సండే ఫండే ఫండే ఫండే నాది సండే ఫండే.
నేను ఇప్పుడు స స్నానం ఎప్పుడు చేస్తా తెలుసా రేపు ఒక్క రోజు. ఈయాల రెండు. రేపు మూడు నాలుగు జుమ్మెరాత్ నాలుగు, జుమ్మా ఐదు.
అట్లా చెయ్యకు ఐదు రోజులుది ఏడు రోజులుది చేయు అర్ధమైందా.
ఐదు రోజులది చేయొచ్చు కదా. అట్ట ఐదు అయితది. ఎవ్వరు చెప్ ఎప్పుడైతే అప్పుడు చేసేయాలట స్నానం.
ఉన్నది కానీ చెయ్యొద్దు అంటర్రు ఇగా.
హ్మ్ అది పరువా ఆయనది అయినప్పుడు ప్రెగ్నెంట్ అయినప్పుడు చూడలేదా వాళ్ళు ఇప్పుడు ఎట్లా తెలిసింది అది హోల్ ఉందని
ఆమె టిఫా స్కాన్ సరిగ్గా చేప్పించుకోల తెలుసా నీకు
ఆ అంటే
అదీ సెవెన్ మంత్స్ స్కానింగ్ ఉంటది దాంట్లో అన్నీ తెలిసిపోతది అప్పుడు జెలిసిపోతే కూడా టాబ్లెట్ తోనే క్యూ క్యూర్ చేస్తుండే
ఆహ
ఆమె పే పైసలకి సస్తది ఆమె ఇప్పుడు అన్నీ పై సల్ పోతాన్నాయ్
మొత్తం డబ్బులు తీసుకుపోయిండట ఒక్క డబ్బు పెట్టలే ఇంట్లో
ఎన్ని ఉన్నాయట వాళ్ళ దగ్గర్
ఏమో నాకేం తెలుసు
పైసల్ అయిపోయినాయిగా వాళ్ళయ్
అవును అయిపోతాయ్ ఇగ
పెళ్లి చేసిండ్రు కదా మొన్న ఇంకా ఎక్కడన్నా అప్పు తీసుకున్నారా
వే వాళ్ళు అప్పు ఎందుకు తీసుకుంటారు
పెంట్ హౌస్ కి పైసలు ఇయ్యలే మరి వాళ్లు
అడగాలే మర్చిపోయిండు కావచ్చు
ఏం వొర్రుతాంది అమ్మ
అమ్మా అది ప్చ్ పెద్దమ్మ పోతే ఆ అబ్బూకి లాటరింగ్ అయిందిరా అని చెప్పిండ్రట మోషన్స్ అయితున్నాయ్ అచ్చిందా అయితే బడే మామ అయితే అబ్బయా ఏం చెప్పిండు నువ్వు చూసినవ నువ్వు చూసినవ నే చూసింది కట్టా కట్ట కట్ చేసింది నువ్వు చూసినవా ఎవడు చెప్పిండు ఎవడు చెప్పిండు ఆమె చూసిందా ఆమె చూసిందా నేను చేసింది కిత్తహోనాకి దేక్ ఎ గే
రుక్స బాబి కిత్తా సతాయి హే మాలుమ్ బాజి ఆంటీ కు రోలియే తే ఆంటి వహా పర్ కిజప్
పైరా పూరే దరద్ దూక సీడియా చడక ఉతర ప పాని భర ర తర్దది బోహత్ సతాతీ యే ఔరత్
అచ్చాసతానే అబి తానా మార్తీ
అగో పది నిమిషాలు సరి పోయినాయి కాలీ పోలే
వో భైయా హ హరిస కాయి ఫ మేరే సమని ఆయిస్ క్రీమ్ కారే ద పికల్
హా కట్కకర్ దాల్
బాయ్
బాయ్. హా చేయాలా
హా చెయ్యే మాట్లాడుదాం.
ఏం మాట్లాడతావు నాకు ఎట్లనే అయితంది బెజార్గాసలు బెజార్ జేస్తాంది నాకు